నమస్కారం అండి
నమస్కారం అండి ఏం చేస్తున్నరండి?
ఏం లేదండి
నేనేం లేదండి ఇల్లుక్తానండి నేను
అవునా
ఆ అవునండి ఇంగ పని చేయాలండి ఇంగ ఆడళ్ళం కాబట్టి తప్పగ చెయ్యాలి కదండి ఇంగ
అవునండి అవునండి మనం మన అమ్మవారికి సాయం మనం చేయగపోతే ఇంకెవరు చేస్తారండి ఇంగ ప వీయడానికి ఇంకా టైం రాలేదని చేయలేదండి సమయం ఉంది సమయం ఉంది గ అండి ఐదు గంటలకు చేస్తానని చెయట్లేను
ఉహు మీరు చేయలేదండి ఇంకా
ఆ ఇంకా మొదలు పెట్టలే అండి
మ మాత్త వచ్చి మామూలుగా అనదండి ఇంగ మరి పని చేయకపోతే
అవునా అండి మీకు పెళ్లయిందా అండి
ఆ అయిందండి
అవునా
ఉమ్ ఏం చేస్తున్నారండి ఇంకా మీరు
ఇంకా మా అమ్మ ఈ రోజు నాకు చికెన్ కర్రీ వండమని చెప్పి పోయిందండి.
అవునాండి వండుతార అండి
ఆ వండుత మండి
ఈ రోజు మా ఇంటి దగ్గరన అయితే అండి మల్లె పూలయితే ఫుల్ హలో హలో మా ఇంటి దగ్గర నైతే ఈ రోజు మాల్ ఈ రోజు మల్లె పూలయితే చానా బూసినాయండి
అవున అండి నాకు కొన్ని ఇయోచ్చు కదాండి మా ఇంటి దగ్గర కూడా చెట్టు ఉంది కాని కొన్ని కొన్ని పూస్తున్నయండి
నేను మళ్ళీ నే రేపు నేను మీ ఇంటికి పంపిస్తానండి మీ అడ్రస్ నాకు వాట్సప్ చేయండి నేను మీంటికి పంపిస్తాండి చాన ఉన్నాయండి మా ఇంటి దగ్గరన అయితే అసలు
మీకు మాల్లె పూలమాల అల్లొచ్చాండి
ఆ ఆళ్ళొచ్చండి మల్లె పూల మాలల్లచ్చండి జుట్టు ఏయడం వచ్చండి చాన పూలు పూసినయండి పూలుపూస్తే మేము ఏం చేసినామండి మాకు జరిపోవంగా ఇ ఇంటి పక్కన వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ కూడా చేసినమండి మేమయి
మీది గొ మీది గొప్ప మనసండి అందరికి ఇస్తారండి
అవునాండి ఇగ మల్లె పూలకేముందండి గ పైసలు ఇయమంటే ఎవరన్న ఇస్తార అండి
గి ఆ పైసలు ఇయ్యకుండా మల్లెపూలు అయినా ఇత్తలుగా అండి కొందరు కొందరు అయితే ఇక మల్లె పూలు కూడా ఇయ్యరండి
అవునాండి
మా ఇం ఇంటి పక్కన మల్లె పూలు ఏం చేసుకుంటరేమో అట్లనే దాసుకుంటారో గ వచ్చు దయ్య
మి ఇంటి దగ్గర ఇయరాండి ఏమీ గబ్బు గబ్బువా గబ్బు ఫేసులున్నట్లు గబ్బు ముఖాలు ఉన్నట్టున్నాయండి బా మీ ఊరు వా
అవునండి నిజంగా గబ్బు ముఖాలే అండి మక్ మా ఇంటి చుట్టన్నవాళ్ళు
గబ్బండి అసలు ఏం ఇయరండి అందరు నాకె అప్పుడప్పుడు అనిపిస్తదండి ఎందుకు ఎందుకో మా ఇంటి సైడు ఇట్లా ఉంటరు అందరు అని మీ దగ్గ హా అర్ధంగాలేండి
తిన్నారా అండి తిన్నారా అండి అన్నం
ఆ లేదండి తినాలి
అవునా
ఈ రోజు పొద్దు నుండి ఎలాగ ఉపవాసం అండి నేను
ఈ రోజు శుక్లవారం కదండి శుక్లవారం రోజు కూడా పడతారా అండి
ఆ అండి పడ్తామండి ఒకొక్కసారి అంటే ఈ రోజు మంచి రోజు అంట అండి
అవునండి దేవుడు ఉంటాడండి ఈ రోజు
ఈరోజు లక్ష్మీ దేవత ఉంటందండి ఇంకా
దుర్గమ్మ కూడా ఉంటందా అండి
ఆ
దుర్గమ్మ
ఆ దుర్గమ్మ మాతా కూడా ఉంటారండి దుర్గమ్మ భద్రచలమ్మ వాళ్ళందరరు ఈరోజే అండి మీరే మీర ఉంటారా అండి ఉపవాసం
లేదండి మేము పొట్టానిండా తింటాం ఎల్లి తిరిగి తాగి ఎంజయ్ చేసా ఉంటా మండి ఇంగా
మంచిగా మంచిగా మంచిగా తిని పనుకుంటార అండి ఇక
పడుకుంటాం అండి ఇప్పుడే గద ఎంజాయ్ చేసే టైం
కుందను
ఆనామంద్ ఉన్నట్రన్ వీళ్ళు
అదేం అనదాది ఏం అనద్
మీ పిల్లల్ వాళ్ళు
లేదండి మా పిల్లలంటే మా ఇంటి పక్కన వాడి పిల్ల ఆ ఇంగాప్ ఇంకా పిల్లలు పుట్టలేయండి నాకు
అవునా కాలేదండి మీక్ పెళ్లి ఇంకా
ఇంకా పెళ్లి కాలేండి సంబంధాలు చూస్తున్నారు అంటే ఆల్రెడీ ఒకటి ఖాయం అయిందండి సంబంధం
హ్ అవునా నండె మీ పెళ్ళికి నన్ను విలువండి నేను ఒస్తానండి
ఉమ్ పిలుస్తానండి అంటే ఇప్పుడు చదువుకుంటున్నా అనేశి ఇప్పుడు కొన్ని రోజులు మేమే టైం అడిగినమండి వాళ్ళకి వాళ్ళు మంచి వాళ్ళు వాట్టి మగి చ్చారండి
చదువుకోనిక్ టైం ఇచ్చిరంటే ఇగా కాతను మంచి వాడాన్ ఉంటా అండి
అహా నేను జేసుకోబో ఆయనా పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఎండి అండి
అవునండి మీరు రిచ్చేనా అండి అయితే మీరు బాగా బల్స్ ల్లోనే నాండి
లేదండి మేమ్ బలిసినోళ్ళం ఏం గాదు గనీ వాళ్ళు బలిసినోళ్ళండి వాళ్లకి న నన్ను చూసి నేను నచ్చిందింటేని అందుకే సంబంధం కాయం చేసుకొని వెళ్ళన్
ఆ హ ఎన్ని రోజులు అయితాందండి మీ వు కాయం అయి
చాన్ రోజులయితుందండి కన్ నేనే ఫోన్ మాట్లాడతాలేనండి వాళ్ళతోని ఇప్పుడ్ నుండి మాట్లాడొద్దని మాట్లాడట్లేనండి
మాట్లాడకపోతే ఫీ అదేంటిది ఫీల్గాడా మరి
ఫీల్ అయినా గుడా పర్లేదండి కాన్ నేను మాట్లాడను నాకు సిగ్గండి
అంత మంచి అయ్ ఆయితేనే ఎలాగా ఫీల్ చేయ్యాలనిపిస్తుందండి మీకు
నేనెం చాలా మంచిదని గ అండి అందుకే
అవునా నె
అహా
మీర్ ఎంతమంది అండి మీరు మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు మీ ఇంట్లో ఎంత మంద్ ఉంటారు
ట్ లో నేను మా న్ నేను మా అన్నయ్య మా అమ్మ మా నాన
ఆ
మా పెద్దనాన్న వాళ్ళు కూడా ఉండే గన్ మా పెద్దనాన్నవాళ్ళు చనిపోయి లండి మాకుండే మాకుండే మాక్క క్ పెళ్లయింది
హా
హా మ పెద్దనాన్న మాపే మాప్ పెద్దమ్మకి క్యాన్సర్ ఒచ్చి అనిపోయిందండి మా పెద్దదన్న మా పెద్దమ్మ మీద రంది వెట్టుకుని ఆయన చచ్చిపోయినండ్
హయ్యో అవునా అండి
ఉ కా అవునండి మా పెద్దనాన చాలా రోజులయితుంద్ అండి ఒక సెవెన్ ఇయర్స్ అయితుంద్ ఏడు సంవత్సరాల్ అయితుందండి
మీ అక్కకి పెళ్లి మరి మీరే చేసిల్ల అండి
మామ్ మా అక్క పెళ్ళి మేమే చేసినామండి
హు మ్
మా నాన్న చాలా మంచోడు అండి ఆ ఇహో దాయి ఊరుకొచ్చింది అనుకో మళ్ళా పో అనకు కర్తుది
ఎవరు అండి
మా ఇంటి పక్కన పిల్లలు అండి
మ ఇల్లు ఉకుతంటే గాలికి మళ్ళీ ఊకినకేలే పోతంది ఇదైతే
అయ్యో
మళ్ళీఊకినకేలే పోతందండి ఆ గాలి అయితే పాచి
కొట్టలి గాల్ ని రాకని చెప్ పండి
ఓ అది రకంటే నా మాట ఇంటదా అండి
నేను కట్టుకుంటా లేరా
నా మాట మనుషులే వినరండి ఇగ గిది ఈయింటదా అండి నా మాట నా మాట గిది ఇంటదా అండి చెప్పండి మీరే
ఇనమనండి నా మాటను వినవా అను
హలో
నా మాట వినవా ఎందుకు నువ్ వినవా నా మాట అని చెప్పు దానికి
ఆహా అలాగా అండి మనుషులే ఇనర్ రండి ఇంగ రూపం లేనిది ఏమింటదండి తిన్నారా అండి ఇంకేం చేత్తలండి మీరు రోజు ఏం చేస్తారండి ఇట్లా గ్యాబ్ ఇయ్యకూడదండి
చూ ఆ రోజు ఏం లేదు అండి ఎం చెస్ హలో
హలో మాట్లాడరేందండి స వినబడుతుందండి మాట్లాడరేందండి
మాట్లాడుతున్నా అండి మీ మాట్లాడుతున్నా అప్పటి నుండి హలో హలో అంటున్నా అండి
అవునా అండి నాకు వినబడుతలేదండి
అవునా మా ఇంట్లో మేమే ఇంట్లో పనులే వేసుకుంటాం అండి మా పొలం దగ్గర పనులు మేమే చేసుకుంటామండి మ్ పొలం దగ్గరికి ఇంగ వర్ ర్షలువడు వర్షాలు పడాలండి ఈ రోజు కొంచెం కొంచెం పడ్డది వర్షం కొంచెం బాగా పడ్తే ఏమన్నా చేస్కుందామనుకున్నామండి మేం
విత్తనాలు వెట్టేవారా అండి వాన వడ్తే ఈ రోజు బాగా
ఆ పెడుదుమండి ఈ రోజు పెట్టకపోదుము కాపోతే ఈ రోజంతా రెడీ చేస్కొ అంత తయార్ చేస్కొని రేప్బెడ్దామండి హా
ఇంగో మా ఇంటి దగ్గర ఈ రోజు ఒక చిన్న పాప కింద బడ్డదండి చాల దెబ్బ తాకిందండి ఆమెకైతే
ఎవరికండి
మా ఇంటి పక్కన ఒకా పాప ఉంటదండి నిన్న మేస్డోర్ డోర డోర్ మెష్ డోర్లో ఏలు పెట్టుకుందండామే
హయ్యో ఇపుడెట్లుంది
హా ఇప్పుడు పర్లేదండి బానే ఉందండింగ చానా గోరంగంటే బాగా ఏడ్చిందండి ఆమైతే
అయ్యో
హ్మ్
సరే అండి మరి బాయ్
ఉమ్ సరే అండి
హలో
ఆ సరే అండి